హలో హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపడుతుంది ఏం చేస్తున్నారు
చ్చలా మాకి ఇప్పుడే విరామం ఇచ్చారు వెళ్తున్నాం ఏమన్నా తింట
ఎన్ మాకి ఇప్పుడే బేగచ్చినారు
అవునా ఎక్కడికి వెళ్తున్నారు
నేను అట్లే ఏదో షాప్ తంటేడ మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కనిపోతాను
ఉహు ఆ మేము అంతే ఇక్కడ మాకు లిక్కీస్ అని ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి ఏమన్నా తింటాం ఆ తిన్నానండి మీరు
ఆ తిన్నా
ఉ ఏం తిన్నారు
అన్నం సాంబార్
బాగుంటుందా రుచి ఉ ఇంకేంటండి ఆ మేము ఈ మధ్యనే పీజీ మారాం పాత పీజీతో పోల్చుకుంటే కొత్త పీజీలో కొంచెం రుచి బాగుంది
ఉహు
ఉ ఇంకేంటండి ఇంటికి వెళ్ళట్లేదా ఇంటికి వెళ్ళట్లేదా
లేదు లాస్ట్ వీక్ వెళ్ళినాం మళ్ళీ ఇప్పుడ ఏ మీరు వెళ్ళదయ
లేదండి నేను కూడా ఒక మూడు నాలుగు రోజులు వస్తే చూసుకొని వెళ్ళాలి మాది దూరం ఇక్కడ కాదు కాబట్టి ఎక్కువ రోజు రోజులు సెలవులు వస్తే వెళ్తా మీ ఊరు దగ్గర దగ్గర కదండి ఉహు ఇంకేంటండి
కే
ఉ ట్రైనింగ్ ఎలా ఉంది
ఇంకెట్లా ఉంటది పిచ్చబోరింగ్ ఏందోలే మరి ఘోరంగ సౌండేలు కూడా పడుత
తి రాళం ఇప్పుడ మాకు అంతే అండి రేపు అవును రేపు ట్రైనింగ్ ఉందా లేదా అండి
ఆ ఉన్ందంట కానీ పోతేపోం అక్కడ డార్క్ ఫ్యాషన్ చాక్లెట్లు లేవంటా
ఉ ఇంకేమి అండి మరి
మీరు తింటార డార్క్ ఫ్యాషన్ అనే చాక్లెట్ కూడా
ఆ తింటా నేను కూడా అది డార్క్ చాక్లెట్ కదా దాంట్లో చక్కెర ఉండదని
ఓహ ఓ అంటే మీరు షుగర్స్ తినరా
ఆహా అంటే ఒక రెండు నెలల నుంచి మానేసిన్నాను అంటే నేను నా స్నేహితురాలు ఒక పోటీ పెట్టుకున్నాం రెండు నెలలు చక్కెర తినకూడదు ఆయిలీ ఫుడ్స్ తినకూడదు జంక్ ఫుడ్ తినకూడదు ఎవరు ఫస్ట్ ఓడిపోతే వాళ్ళు ఇంకొకరికి బిర్యానీ తీసేయాలి అని
ఉ
కాబట్టి మేమిద్దరం ఇట్లా చక్కర్లు ఏం తినకుండా న్నా ఇంకో వారం అయితే మా పోటీ అయిపోతుంది ఆ తర్వాత మాకేం కావాలంటే అ తినొచ్చు
ఓ ఇంకా ఏంలే అయితే అప్పుడు ఎంజయ్ అయి
చాల అ మ మేమిద్దరం పోటీలో ఓడిపోకుండాం అంటే మా ఇంకో స్నేహితురాలు వచ్చి మీ ఇద్దరు పోటీలో ఓడిపోకుండా ఉంటే నేను మీ ఇద్దరికి కలిసి బిర్యానీ తీసిస్తాను అనింది
మ్ ఇంకేంలే అయితే బిర్యానీి పండుగ మీ
మేమిద్దరం పోటీలో ఓడిపోలే కాబట్టి మా ఇద్దరికి బిర్యానీ వస్తుంది
మ్
మ్
నీకు ఇష్టమా బిర్యానీ అండి చాలా
అవునంన్ నాకు చాలా ఇష్టం బిర్యానీ అంటే
ఇయినా అందరికి ఇష్టం ఉంటది లే బిర్యానీ అంటే
మీరు చికెన్ మాత్రమే తింటారా ఇంకేం
తింటా మటన్ తింటా చికెన్ తింటా ఫిష్ ట్రై చేద్దాం అనుకుంటున్నా కానీ అది ఏదో అంటే ఎప్పుడు తింలే అందు
మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో కూడా తినారా
ఇంట్లో కూడా చెయ్యరు ఇంట్లో వాళ్ళు తింటారు కానీ ఇంట్లో చెయ్యం రేర్
మ్ హు
ఇంకా చిన్నప్పటి నుంచి తిన్లే కాబట్టి
మ్ మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా తినకపోతే
అది మేము చెయ్యం అసలు ఇంట్లో
ఓహో
ఒకవేళ చేస్తే ఇంకా వాళ్ళే తింటారు నేను తినను
మ్ హు ఒకవేళ వాళ్ళు చేసుకొని తింటే మీరేం తింటారు
మాకు చికెన్ చేస్తారు మళ్ళా
ఆహా మ్
మీరు తింటారా ఫిష్
మ్ నేను చికెన్ చేప తప్ప ఇంకేం తిినను ఇంట్లో ఏమన్నా చేస్ నేను అంటే తిన్ అంటే అంత ఇష్టంగా తిినను జస్ట్ ఒక కటి రెండు ముక్కల్ తింట అంతే
అంటే ఇంకా ఫిష్ అంటే మీకు బాగా దొరతుంద అందుకేమొలే మిక్ చాలా ఇష్టం ఫీషంట్ నేనైతే దింలే ముందు నుంచి కావట్
మ్ హు మ్
ఈ రోజు ఏం తిన్నారు మధ్యాహ్నం
ఈ రోజా వెజిటేబుల్ రైస్ అండి
ఓ ఇంకేం లే అయితే
పర్వాలేదు ఒక రకంగా ఉంది రుచి మ్
మాకేమీ చికెన్స్ బానే పెడుతారు
మీది కూనాస్ బాగా ఫేమస్ హాస్టల్ కదా
ఆ ఫేమసే ఇప్పుడెం అంత లేరయినా ముందు బాగున్నారు ఇప్పుడు అంతా స్ట్రెంత్ తగ్గిపోయింది వాల్ చేసే యాక్చువల్కి
ఫుడ్ మార్చేశారా
ఫుడ్ కాదు అప్పుడు ఫీజు ఇంకా పెంచు త ఉన్నారు ముందే ఫీజు ఎక్కువ ఇంకా పెంచుతాం అనేసరికి అందరు పోయినారు చాల ముంది సో ఇంకా స్ట్రెంత్ తగ్గిపోయినారు ఇప్పుడయ్యా అంత లేదు లేదు కానీ వాళ్ళకి చాలా ఉన్నాయిలేండి ఇక్కడ కొంచెమే ఉన్నావు బయట ఇంకా మెస్సు అట్లా ఏదో చేస్తారు వాళ్ళు
మా పీజీ వాళ్ళు కూడా ఫస్ట్ బెంగళూరు లో పెట్టారంట అక్కడ బాగా సంపాది చ్చారు అక్కడ బాగా సంపాదించి ఇక్కడికి వచ్చి మా పీజీ తీసుకొని మా పీజీలో అంతా ఆ రెడీ చేపిస్తున్నారు పెయింటింగ్స్ కొట్టడం అవన్నీ వాళ్ళకి బెంగళూరు లో ఉంది ఒక ఆ అ ఓనరు వాళ్ళ ఇప్పుడు ఓనర్ అక్కడ ఉందంటే వాళ్ళు పిల్లలు మమ్మల్ని చూసుకుంటారు. ఓనర్ మా దగ్గర ఉందంటే వాళ్ళ పిల్లలు బెంగళూరు కి వెళ్ళి చూసుకుంటారు.
ఉహు
బా సంపాదించారు
మ్ తనది స్టార్ట్ చేస్తుంది ఇది ఇంటికి బాగుంది మబ్బుగా సంబదించారు
ఉఉ ఏంటండి
స్ట్రాటజీస్ ఉంటాయి వాళ్ళ కొ
ఉఉ అవును ఉమ్ మాకు కూడా మొదట్లో బా పెట్టారు ఇప్పుడు రుచి కొంచెం మారిపోతూ ఉంది. ఉమ్
ఏంటో పొయ్యి వళ్ళం పొయ్యి వచ్చి వాళ్ళందరు నన్నే చూస్తున్నారు.
ఫోన్ మాట్లాడుతున్నాం కాబట్టి నన్ను అట్లనే చూస్తున్నారు.
అదే
మ్ ఉఊ ఊహ్హ్ నేను ఇంకా అట్లా చూసి నవ్వుతుంటే మీ ఫ్రెండ్ ఏమో అనుకున్నా.
నువ్ అన్ని చూసి నవ్వినారా నేను నవ్వినా
ఆహా ఏమో నేను ఇంకా అట్లో చూసి మిమ్మల్ని చూసి నవ్వారేమో అని
ఓ లేదు తిరిగి చూళ్ళేదు.
ఉమ్
తెలిసింటే ఇంకా వాళ్లే హాయ్ చెప్తారు.
ఉ ఉ అవునులే
ఏంటో అండి సండేలు కూడా కాలేజీలు పెడతారు.
తప్పదం తప్పదండి. జాబ్ వచ్చేంత వరకు ఏమన్నా అంటే ఒక ఆఫర్ లెటర్ మా చేతిలో పెట్టేసి మీరేమన్నా చేసుకోండి. అంది అంటారు తప్పదు ఇంక జాబ్ వచ్చేంత వరకు
ఆ
మీరేమి తినలేదా అండి క్యాంటీన్ లో?
అ లేదండి ఏంటో వాళ్ళు ఊకెనే బె డబడు నుంచి రోజు పోయి తిని తిని తిని డబ్బులు బుక్ అయితంది వాళ్ళ వాళ్ళకి వస్తది మనం బక్ వస్తాం
కోతుంది వాళ్ళకి డబ్బులు బాగా వస్తుంది మనం కొనుక్కుంటాం. మ్
చూడండి మీ ఫ్రెండ్ వస్తున్నట్టున్నారు ఇట్ సైడ్ అండి
ఆ వారు మీ ఫ్రెండ్ అండి నా ఫ్రెండ్ కాదు వడంటేనే నాకు చిరాకు
ఓ ఏమో అట్లా అనుకున్నాను
లేదండి వాడు మీ ఫ్రెండ్ కదా ఏమని చూసి చూడనట్టు వెళ్తున్నాడు
ఎమో ఉంది నాకు తెలిదు అలీగినాడేమొ లేకపోతే మీరున్నారనేమొ పక్కన
మ్ హు
వాళ్ళు ఒక్క ఓవర్ యాక్షన్ లే వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళ వాళ్ళతో ఓకలాగా మనతో ఒకలాగా
అవునండి వాళ్ళోల్తో ఏం యాక్షన్లు చేస్తారు
మ్ ఏందో అండి ఇక్కడ వైడుగు దోమలే దోమలు సరుస్తున్నాయ్ ఫుల్గా
అవునండి నాకు కూడా అట్లే ఉంది తొందరగా అటెండెన్స్ తీసేస్ కొంటే రూమ్ కి వెళ్ పోదాం అంటే ఇంతవరకు ఎవరూ రాలేదు
ఏదో ఏదన్న సినిమా చూసుడో చేస్తా పోతు
అదే ఇంకొక సార్ ఉన్ అదే ఇంకొక సార్ ఉనిం ట్ బ్రె బ్రేక్ ముందే వచ్చి అటెండెన్స్ తీస్
మ్ అటెండెన్స్ ఏమో ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటా మాట్లాడుత్
అవునండి మ్ ఏమో మా ట్రైనర్ కూడా కొని వెళ్దామా అండి
అలా తీసి రేట్ తగ్గిపోతాంది అంటే అప్పుడు ఖర్చవ్వు
ఇంకేంటండి
చెప్పాలండి మీరే సర్లే అండి మక్ టైమ్ అయితాంది ఇంకా వెళ్త
ఆ సరేనండి నేను వెళ్ళాలి ఉంటా ఆ ఆ